హలో ఆ బాగున్నారా నువ్వు ఎట్లున్నావు
బాగున్నా అంటీ
అన్నం తినాలి రా పిల్లలని ఇప్పుడే స్కూల్కి దోళొచ్చినా అన్నం తినాలి
ఆహా స్కూల్ కూడా దూరొచ్నావా
తమ్ముడు కొడుకు రేపు పదో తారీఖు పోతున్నాడు ఢిల్లీ జాబ్ వచ్చిందిగా ఢిల్లీకి పోతున్నాడు ఖుషీ గా ఖుషిగా ఉండ్రు ఆ గుంపు
ఆ
ఈడ అక్కాయ్ ఎట్టబోతే ఏముంది వాళ్ళకేంద్రా వాళ్ళెవరు నేనెవరు
ఆ
అలా ఉండ్రు అన్మాట వాళ్ళ పని అట్లా ఉంది నాకు అన్నయ్ ఫోన్ చేయ్ కూడా మూడు రోజులు అయ్ తుంది ఫోన్ చేస్తా లేడు మళ్ళీ రేపు చేత్ డేమో స్లే కదంటే సాయంత్రం చేస్సడేమో సూడాల ఆయన అవసరానికి ఫోన్ చేస్తాండు చెయ్ని ఏం చేస్తా
పూల చెట్లు కోసేసినావ్ ఎందుకు ఆంటీ
తులసి చెట్టా పూల్చె
ఆ
కరిపాక్ చెట్టు మీదకి వస్తుంది గొబురు గుబురిక బరువు ఎక్కువయ్యి కరెపాక్ చెట్టు మీద పడుతుంది అందుకనే కరెపాకు చెట్ పోయి ఎండ కూడా తలగాలి కదా అని కోసేష్నా రా మళ్ళా ఇగుర్లు వస్తాయ్లే ఇగురు వస్తే తాడేసి
ఆ పై కళ్ళేయాలే ఇది అ కూడా ఏమంట్రు మల్లె చెట్లు ఉన్నాయ్ కదా మల్లె చెట్లు కూడా కొంచెం సాగుతున్నాయి కాబట్టి అవిటి కూడా ఒక దారం కట్టి పైకి కట్టాల ఆంటి
అవి పైకి పోం అ గుబురాలు అట్నే ఉంటాయి మల్లె చెట్లు కోసేస్తాలే ఇప్పుడు గోషేష్తే కొద్దిగా మొగ్గలు ఉన్నాయి ఆ మొగ్గలు మొగ్గలు అయిన తర్వాత
ఆ ఊర్లా మేమైతే ఎగబడి ఎగబడి దెప్ ంపుకునేది దెల్సా మధ్యాహ్నం పూట ఈ మధ్యానానికి ఇంకా ఆళ్ళదుర్గ్ అన్నం తింటారు కదా అన్నంది పండుకుంటారు కాబట్టి ఆ పండుకుంటారు కాబట్టి ఒకటి కట్ల పోయ్యేది గోడ మీద ఒ చాలా పెద్దగా ఉండేది ఈ గోడ తోని ఇంకా రెండింతల గోడ ఉండేది ఆ గోడ మీదకి ఎక్కిచ్చిర్ వాల్ పైకి
అవునవును ఎక్కిస్తరు
పోయ్యి మేము చిన్నగా దొంగతనాలుగా కుర్చి ఏ పట్టుకొని పోయ స్టూల్ ఉంటది కదా ఆ స్టూలు ఆ స్టూల్ పట్కొని పోయ్యి ఓ కర్ర పట్టుకొని పోయ్యి ఆ దాని మీద ఎక్తా ఎక్కి మా అక్క తెంపేది నేను పట్టుకునేది మా అక్క కొంచెప్ దెంపేద్ నేను కొంచెంప్ దెంపేద్ అట్ట తెంపేది తెంపుకొని అల్లుకొ పెద్ద మళ్ళ అల్లుకొని పెట్టుకునేది
అదే అదే అసలు మల్లె పూలు నెత్తికిపోసినప్పుడు పెట్టుకోవాలి గాని ఎక్కడ్నుంచో వాసన వస్తుంది అనిపిస్
ఆ
ఆ నెత్తంతా కొసల్ దాకా భలే వాసన వస్తది
ఆ కాక్పోతే అది పామ్ లు వస్తాయను భయం గాని ఆ వాసనకి నాకు
అంటే మల్లె పూలకు రావు విరజాజి విరజాజి పూలకు వస్ వస్తాయ్ గానీ మల్లె మొగ్గలకు రావు
ఆహా!
ఆ విరజాజ్ పూలు అన్న ఉంటాయ్, సన్న పూలు విరజాజ్ ఉంటాయి వాటికి వస్తాయన్మాట వీటికి రావు ఉ తర్వాత మీ అక్కల్ చెల్లెలు ఎంత మందిరా హలో హలో హలో హలో హలో
ఆ ఇనిపిస్
వినిపిస్తలేదమ్మాయ్
నాద్ ఇనిపిస్తుంది నీ ఇనిపిస్తుంది నాకు
హలో
వినిపిస్తుందా ఆంటీ
ఆ మా పెద్దగా మాట్లాడు స్పీకర్ పెట్టుకో
ఆ పెట్టినా ఆంటీ
ఆ ఇప్పుడు ఇనోస్తుంది.
ఆ నాకు ఆ పూల వాసన పడదు
ఆ
ఆ ఇంక ఏదైనా కనకమ్మరాలు చామంతి పూలు వేరేవి పెట్టుకుంటా గానీ ఏ మల్లెపూల వాసన పడదు తలకాయ నొసది దెబ్బకే ఇంకా ఆ తలకాయ నొప్పి లేసింది అంటే అం టి వారం రోజుల దాకా పోదు ఇట్ల ఊకే టాబ్లెట్లు లేసు తలకాయనొప్పికి టాబ్లెట్లు వేసుకుంటే మాయన ఉండి ఊకే తి టిండు ట్యాబ్లెట్లు వేసుకొనే వేసుకోవ సస్తవా ఎందుకు అన్ని గనం వేసుకుంటున్నావ్ ఆ అవు లోపల ఉన్నయి కిడ్నీలు అవి కరాబ్ అయితాయి గోలీల వల్ల అట్లా వేసుకోవద్ద అని చెప్పేసి అన్నాడు అయినా కానీ ఇనకు ఆ ఆయి గాని నేను ఇంకా ఎక్కువ పవర్ చేసుకునేది అంటీ తక్కువ పవర్ తలకాయ నొప్పికి తగ్గ పోయేదసలు
ఆ డాట్ అని ఉంటయి డాటు డాక్టర్ గోలీలు అవి డాటు
ఆ ఐ థింక్ ఎక్కువ పవర్ వేసుకునేసరికి ఏమైందంటే ఓసారి కళ్ళు తిరిగి కింద కింద వడితే ఇంకా అప్ప నుంచి చ్చి ఏసుకుంటలేనాంటీ మళ్ళ ఏ నాకు ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది కాబట్టి ఆ ప్రాబ్లం కూడా ఇంగ వస్ లేదు ఓకే పోతలేదు అని చెప్పేసి నేను ఇంక వేసుకోవడం బంద్ చేసిన ఈ టాబ్లెట్ల వల్లనే ఇట్లా ఐతుంది అవుతుందేమో అని చెప్పేసి ఇక ఇప్పుడు ఎప్పుడన్నా తలకాయ నొప్ లేస్తే ఇంత అల్లం వేసుకొని చాయ్ పెట్టుకొని తాగి కొద్దిసేపు పడుకుంటా ఆ ఇంకా అట్ట తగ్గుతది గానీ ఇంకా ఎక్కువ అప్పుడైతే అలవాటు లేక వేసుకునేది బాగా గోలీలు వేసుకునేది పొద్గల ఒకటి మధ్యాహ్నం ఒకటి రాత్రి ఒకటి వేసుకొని అట్లా రెండు రోజులు వేసుకునేది ఆరు గోళిలు వేసుకునేది ఆంటీ
అయ్య బాబోయ్
ఆ అయినా తగ్గకపోయేది అద్దాలు కూడా తెచ్చుకున్నా అద్దాలు తెచ్చుకుంటే ఆ అదాలు కూడా సరిగా పని చేయలే
అదే పవర్ తగ్గుంటయి సంవత్సరానికే మళ్ళా మనం పోయి సుయిచ్
ఏం లేద్ ఆంటీ కొత్ కొత్తగా తీసుకొచ్చినప్పుడే తగ్గలేదు ఇంకా కొత్తగా తీసుకొచ్చుకొని పెట్టుకున్నప్పుడు ఇంగ అప్పుడే పని చెయ్యలే తల్కాయ నొపికి అంటే గోళల ఆ గోళల అలవాటు బట్టటి కద బాగ ఆ ఇగ గోలిలలికి అలవాటు పడేసరికి అద్దాలు పెట్టుకున్న తక్కువ తక్కువగా కాకపోయేసరికి మళ్ళా టాబ్లెట్ వేసుకోవాలనిపిచేది
మరేరా అదే రా అట్టాటి ప్రాబ్లం తెచ్చుకోవద్రా
అందుకే ఇగ ఇప్పుడు బంద్ చేసిన ఏ తలనొప్పి లేదు మళ్ళ అప్పుడు ఇంటికానే ఉం లేదు ఏం పని లేక ఏది లేక ఊకే ఫోన్ చూసుకుంటా కూచునేది ఇంగ అట్లా తలకాయ నొప్పి మెడ నరాలు అన్నీ గుంజేవాంటి
ఉం
ఆ ఇంగ అట్లా అమ్మో మస్తు ప్రాబ్లం అయింది ఈ గోలీలు వేసుకుంటే కళ్ళు తిరిగి కింద పడ్డా
అది నేను అద్దాలు కుట్టేదాన్ని చీరలకు జాకెట్లకు అద్దాలు కుడితే వంద అద్దాలు కుడితే పది రూపాయలు ఇచ్చేవాళ్ళు
ఆ
ఇలా ఉదయం తొమ్మిదింటి నుంచి ఒకోసారి అన్నం వండుకుంటేనే వాళ్ళకి జళ్ళ వేసుకుంటేనే మీరు బోయు వొళ్ళు రుద్దుకో అనేది స్నానం చేసి మీరు బయటకి రండి నేను జడలు యేత్త అనేది అట్లా చేసి నైట్ వరకు పన్నెండు వందల అద్దాలు కుట్టేదాన్ని పన్నెండు వందలు కుడితే నూట ఇరవై రూపాయలు వచ్చేది
ఆహా వంద అద్దలకి పది రూపాయ
ఆ పది రూ పాయలు మళ్ళ సూది ఒక్కటే కానీ దార పుంట వాళ్ళదే చీర వాళ్ళదే అన్ని వాళ్ళయే
ఆ
అద్దాలు కూడా వాల్లయే అనమాట ఆ రకంగా కుట్టి నేను కంటి చూపు పోకొట్టుకున్నారా
ఆ
చూపు పోయింది తలకాయ నొప్పి ఇరవై నాలుగు గంటల తలనొప్పి
అన్నం కూడా తిని తినక గోళీలు తల నో స్తుంది అని చెప్పేసి తినకుండా వేసుకునేది కదా అట్లా కళ్ళు తిరిగేది నాకు కూడా
వాళ్ళు ఏంది ఐదు షీర్లు వచ్చేది సాయంత్రానికి కావాలనేది రేపటికే కావాలనేది మళ్ళ కుట్టు మంచిగా పడలేద అని ఒకొక చీర వాపసు పంపిచేది
ఆ
ఒక చీర కి ఏమో ఐదు వందలు అద్దాలు ఒక్కొ చీర కి ఏమో పన్నెండు వందలు ఒక చిక్కగా గుట్టేది ఒకో చీరకి
ఆ
ఏడన్నా ఒక్క అద్దం తప్పు పోయినా కూడా ఇదిగయ అద్దం మంచి గుట్టలే చీర అంతా మళ్ళ వాళ్ళు లెక్క పెట్టుకుంట్రు లెక్క పెట్టుకున్న దాకా మళ్ళా నిలబడాలి అలా తలనొప్పి మెడజివాళ గుంజుడు తలనొప్పి మెడజివాళ గుంజుడు మింగి మింగి మింగి నా వళ్ల కాక పోయేది ఇంగ మా పుట్టేసరికి ఇగ మొత్తమే నేను ఎట్న అయిపోయినా ఇగా మాచని ఇన్ని రోగాలు తెచ్చుకోవటానికి కా ఇన్ని రోగాలు తెచ్చుకోవటానికి కారణమే మనది మనమే తెచ్చుకుంటున్నాం అంతే
ఆ మనం ఆలోచించడము బని చేయాలి మనం టెన్షన్లు పెట్టు కోడం బంద్ చేయాలి అన్ని బంద్ చేసి కొంచెం మంచిగా తృప్తిగా తిని నిమ్మలంగా ఉంటే అదే జాలాంటి ఏ మందులు అవసరం లేదు ఆ ఏం
టే గాని ఇద్దరు అక్కలకి వాళ్ళిద్దరు ఈ టెన్షన్ లేనాయ ఈ కొడుకు దీట్ టెన్షన్నాయే నేను ఎట్లా బతకలే చె ఇప్పుడు నువ్వు వచ్చిన కనుంచి చూస్తున్నావు కదా
ఆ అదే కదా అంటీ ఏం కాదులే అం టన్ని సర్దుకుంటాయి కాకపోతే టైం దేవుడు ఇగ్ ఇయ్యన్ని చూస్తా ఉ టాడన్నట్టు ఎప్పుడు టైం వస్తది ఎప్పుడు ఆ ఇప్పుడు ఇప్పటి దాకా కష్టాలు పడాలని ఫస్టే రాసి పెట్టుంటారు
ఎన్నాలురాయి కష్టాలు భగవంతుడు ఎందుకు ఇస్తాడో తెలిదు కాని
మ్ తప్పదు అంటి ఇగ అ దేవుడు రాసిన రాత అంతే అందరికి ఒక్క తిరిగా రాస్తే మనం దేవుని ఎందుకు గుర్తు చేస్తాం అంటి ఆ మనకు అన్ ఇప్పుడు మనకొక్క ప్రాబ్లం ఉంది నాకొక ప్రాబ్లం ఉంది నీకొక ప్రాబ్లం ఉంది ఇంకొ కానికి ఇంకో ప్రాబ్లం ఉంటది కానీ మనిషికి ఆ మనిషికి అనేది ప్రాబ్లం ఉంటది ఖచ్చితంగా ఈ అదిగ ఉంటది కాబట్టి దేవుడా నువ్వే దిక్కనుకుంటాం మనం ప్రాబ్లం లేకుంటుంటే దేవున్ని ఎందుకు గుర్తు చేస్తాం
మరే చెయ్యం కదా నిజమే కదా అది మన మనసుకు మనం సర్ది చెప్పుకుంటాం కని చెప్పుకున్నా కూడా ఏదో లోటు ఏదో లోటు మళ్ళా ఆ దిగులు అనేది మాషిని కుంగదీస్తుంది
ఆ మేము కూడా ఎదురు చూస్తున్నాం అంటి ఎందుకంటే మానకు ఒక టైం వస్తది ఎందు కంటే మనల్ని చిన్న చూపు చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరికి జవాబు చెప్పాలి నేను అని నేను పట్
అరే నేను ఇప్పుడు అన్నయ్యను దించ్ కూడా అందుకే కదరా సరే నువ్వు అనుకున్నది చేసుకుంటుండవు కదా సరే పట్టు మరి భగవంతుడే ఉన్నాడు నువ్వు ఇది వరకు అలా మానేయ్ ఇది వరకు పిల్లసస్టలాగా మానేయ్ బెళ్ళం ఉంటేనే ఈగలోస్తాయని నీ చుట్టూ తిరిగే వాళ్లే నీ చిచ్చు పెడతా తండ్రు అది నీకు అర్ధమైత లేదు నువ్ టిఫిన్ తెపో మ్మని వంద రూపాయలు ఇస్తే యాబై రూపాయలు టిఫన్ తెస్తుండే యాభై రూపాయలు వాడి జేబులోకి పోతుండే అది ఎం నువ్వే పోతే ఆ యాభై నీ చేతిలోనే ఉంటయి యాభై రూపాయలు నువ్వు తిని ఇంకొక వస్తువు కూడా పైకి పట్టుకోచ్
మ్
అలా చెప్పి చెప్పి చెప్పి ఇంగ నా కాడ మాటలు లేవు అంకులు చెప్పి నేను చెప్పి అక్కలు చెప్ ప్పి ఇగ చెప్పడానికి మ మాటలు లేవు రా తిన్నావా అంటే తిన్నా ఎట్లున్నవ్ నాన్న అదే అమ్మా సరే అమ్మా ఉంటాయి ఇగ రేప్ పొద్దు న మాట్లాడతాలే ఇంగ ఈ రెండు మాటల కోసం చేస్
అ అదే ఇంగ ఆయన చెప్పినంతా చెప్ చెప్ త్తడు తర్వాత ఇగ నువ్వు చెప్పేది ఏమి వినకుం డ తర్వాత చేస్తలే అమ్మా అదే అంటాడు
ఏదో వినుకుంట కూర్చుంటా అంతే అరే సెమీయాలు ఉండయి ఇప్పుడు ఉప్మా చేసుకుంటా ఎట్ట చేయ్యాలీరా
సేమీయా ఏముందండి నా అంటే నేను కూడా ఎక్కువ చెయ్యను కాకపోతే అది సేమ్యా ఉప్మా నేను యూట్యూబ్ ల చేసి చేసిన కాకపోతే మంచిగా వచ్చింది అంటి
అవునారా
క్ నాకు గుర్తుండదు కాకపోతే నేను ఇంకా ఏదన్నా చేస్తా చేసే టేస్ట్ బాగానే వస్తుంది గానీ ఏదన్నా రాకపోతే యూట్యూబ్ లో కూడా అంతే కొట్టడం చెయ్యడం అంతే
ఉన్నయి ఎందుకంటే కొంచెం అన్నం ఉంటే అది సాయంత్రం
అన్ని అన్ని రకాలు ఎయాల కాకపోతే మనం ఇష్టం ఏ ఆలుగడ్డ కాని టమాటా గాని పచ్చిమిరప పచ్చిమిరపకాయలు ఆ ఒక్క పచ్చిమిరపకాయ చాలు ఒక టమాటా ఒక చిన్న ఆలుగడ్డ ఉల్లిగడ్డ బఠానీలు క్యారెట్టు అవన్నీ వేసుకుంటే మనకు కూడా తినాలనిపిస్తది కలర్ ఫుల్ గా ఇక మా షిన్నోడు కావాలి అది ఉత్తగా ఎట్టుందో అటనే కావాల అల్లా ఏం ఎయ్యొద్దు
హహ తిన్నాకా అదే ఇప్పుడు పడుదే ఇప్పుడు చేసుకోనా కట్ అయిందా
ఆ అవన్నీ చేస్తే మళ్లీ మళ్లీ ఏ ఏరేస్తాడు అన్నట్టు ఇగ పక్కన
ఇంగ అన్ని పక్కన కుప్ప పెడతరు
ఆ ఏరే నిన్న పప్పు వేస్తే ఆ పప్పు పప్పుల కరియాపాకు ఆ ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ ఉడికిందే ఉంటదిగా కనిపిస్తద ఎవరికన్నా ఆ ఆ ఉల్లిగడ్డ కూడా ఏరి పక్కకు పెడుతడు ఆవాలు కనబడద్ జీలకర్ర కనబడదు
ఇంక పోపునేసేది ఇంక అన్ని వేసుకుంటేనే కూర టేస్
ఆ ఇగ ఈయన ఏ సడు మళ్ళ ఏ వేయకుండా చేస్తడు మళ్ళ కారం వేస్తడు కాబట్టి డాడీ నువ్వొండింది ఏం వద్దులే డాడీ అంటడు ఆ ఆ మళ్ల ఇగ ఆయనతోని ఈ బాధలు మళ్ల టమాటా చార్ చేస్తే టమాట చార్చేస్తే వద్దనకుండా తింటారు ఆ మళ్ళీ చార్ చేసినామన్ ఆ అట్ టమాట చార్ చేసిన్నా అల్లా ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు ఏస కదా ఆ పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ కాడికి ఎరేస్తారు ఆ చారు ఉత్తదే ఆశంషకు మళ్ళీ ఏం రాకుండా పోసుకుంటరు
మర్రే గ్లాస్లో పోసుకొని తాగేస్
ఆ అట్లా చేస్తరు ఆల్లు ఏం చేద్దాము ఆంటీ ఇళ్లతోటి ఏగలేకపోతున్న ఆంటీ నేను
మరే రెండు నిమ్మ